హలో
ఆ బాగున్నావా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నాం
ఎం చేతరు
మేము వంది ఇప్పుడే తిన్నాం
ఏం కర్రీ
కర్రీ ఎగ్ చారు
ఆ హా
తిన్నారా మీరు
తిన్నం
ఏం కర్రీ
పప్పు
ఏం పప్పు
కందిపప్పు
ఎం చేతవు మరి
ఎంలే ఇప్పుడే కాళీ కూర్చున్న
అ శడీ ఏమైపోయింది
మననే ఎగ్జామ్స్ రాసిన అయిపోయిన్ ఇంకా రిజల్ట్స్ రాలేదు
ఉ హుం మివోడ్ ఏముంది ఖాళీ ఏ డిగ్రీల్ చే షి ఇంటర్లు చేషి వేస్ట్ కలిగానే ఉం ఇక్కడ అయితాంది
ఉమ్ ఈ రిజర్వేషన్స్ ద్వారా ఇంకా ఎక్కువ జాబులో కూడా ప్రియారిటీ వాళ్ళకి చదువుొచ్చిన రాకపోయినా రిజర్వేష రిజర్వేషన్ వ డా వాళ్ళక పోతనయి ఇప్పుడు మనం ఎంత చదివి కూడా
వేస్ట్ అయితాంది
చదివి చదివినయినా ఒక కడిక్ వ త చదవనోడు ఒక కాడికి వత్తండు
ఉమ్
మళ్ళా గవర్నమెంట్ కు డా చక్క జూబ్లాక్ జాబ్లే తెలిదు
హమ్ అవును వేసినా కూడా ఒక్క పోస్ట్ కి ఎంతో మంది వేల మంది పోటీ పాడ్తన్లూ
ఆ
ఆ అంతా పోటీ ప్రపంచమ అయింది
ఆ ఇప్పుడు ఒక్క జాబ్ కోసం ఎంత మంది ట్రై చేస్తాలు అది ఓతే వచ్చింది లే కపోతెలేదన్నట్టు కూడా చేస్తాలు కొంతమంది
ఆ
కొంతమంది దాని కోసమే చూసుకుంటా ఎంతమంది లైఫ్ వేస్ట్ చేసుకుంటల రాకపోతే ఎంతమంది చనిపోతలు
ఆ మనస్తాపానికి గురి అయ్యి చాలా మంది ఇక తల్లిదండ్రులు ఏమో లక్షల లక్షలు పే టి సదువపిచి మంచిగా ఇ డిగ్రీలు పిజీలు ఎంబీఏలు ఇవన్నీ చేపిస్తే ఏదైన్న ఒక జాబ్ వస్తుదేమోని వలాశతోని వాలు తల్లితండ్రులు డి ఇంక ఇంటి దగ్గరనే ఉంటాలని తల్లిదండ్రులు అంట అంటే బయటోలు ఖాళీగానే ఉంటారుని అంటంటే కొంతమంది చనిపెట్టళు చనిపోతారుళ ఇక కొంతమంది ఏమో బిజినెస్ పెట్టుకుంటారుు కొంతమంది ఖాళీగానే వింటారు కొంతమంది వ్యవసాయం చేసుకుంటారు చదువుకున్నళ్ళు చాలా మంది కలిగా ఉంటాలు
చదువుకున్నళ్ళకి మస్తు కష్టం అయితంది ఇప్పుడు చాద్ కొన్ని ఊర్లో తిరుగుతే మనకి మన పేరెంట్స్ కంటే బయటళ్ళక ఇబ్బంది అయితే కావచ్చు వాళ్ళే అంటరు వాళ్ళ మాట ఆటల్ తోటే అంత
ఆ
కావ కావల్ల అని అనుకు అంటారు కొంతమంది
ఆ కావాలని కూడా అంటారు ఇంటి డిగ్రయేష కూడా కనా స్కూల్ కూడా మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయింది ఇంగ్లీష్ మీడియం కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళని కూడా ఎక్కువ తీసుకుంటేనే లేరు
ఆ
ఓ ఇ అంటనే చీప్ అయిపోయింది మళ్ళీ ఇంట
అ
ఆ
మళ్ళా చాలా జాబ్లు పైసలు ఇస్తే ఎంత మంది పైసలు వచ్చిన వాళ్ళ గుడి ఇస్తళ అట్లా ఆ
ఆ
ఇప్పుడు ఉన్నోళ్ళకి ఎట్లైన్ వస్తాను ఈ జాబ్లు లేన వాళ్ళకే లేనట్టే అవుతుంది
ఆ ఉన్నోన్నింట్లో నలుగురుకున్నా ఏం కాదు ముగ్గురుకున్నా ఏం కాదు వాళ మంచిగా లంచం ఇచ్చి తీసుకునేటోళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నోళ్ళ ఇంట్లోనే మళ్ళీ జాబులు ఉంటాయి లేనోళ్ళ ఇంట్లో అసలే లేదు
హ్మ్ వీళ్ళెంత కష్టపడి వీళ్ళకి ఎంతొచ్చినా వీళ్ళు ఎన్ని పైసలు అప్పు తెచ్చి పెట్ టీ అన్నీ చదువుకున్నా వేస్ట్ అయితాంది
ఆ అవును వీళ్ళ సాగూ బనికి రాకుండా పోతంది మంచిద ఇప్పుడు సదవనోడు లంచమిచ్చి తీసుకుంటాను మంచిద గున్నోళ్ళు కూడా అక్కడ ఫలితం ఉంటాది.
ఆ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తంటే కూడా ఒకళ్ల దాంట్లో ఒకళ్లు చూసి. దాష్ నల్లకి రా! చూస రాసినల్లకి ఎక్కువ వత్తన్నాయ్. మంచిగానే నేర్చుకొని, రాసు ఉన్నోల్లకు తక్కువత్తాన్నాయి.
హ్మ్! వీళ్ళకి చదివని పేరు వాళ్ళకి చదివినోళ్ళకి. చదవని పేరు. చదవనోళ్లకు చదివిన పేరు వత్తాంది.
ఆ
ఇంత మంది అసలు ఇట్లా ఇంత మందో ఉన్నారు ఖాళీగా చదువుకొని.
అవును.
ఏం చేయలేక ఈ పోస్టులకు, ఒక్కదానికి ఇంత మంది పోటీ పడడం వల్ల చాలా మంది.
వేరేగా. ఇంట్లోనే వండుకుంటా!
ఆ
ఏం పని చేయలే. హ్మ్! మళ్ళా ఇప్పుడు జాబులేమో, తక్కువైనాయి. ఆ జాబ్ల కోసం చూసేటోల్లె ఎక్కువ ఈళ్ళు.
పోస్టులు తక్కువేసినా, కాంపిటీషన్ మొత్తం ఎంత మంది అంటే అసలు. వేల మంది ఉన్నారు.
మళ్ళ పోస్ట్లీ గవర్నమెంట్. ఇప్పుడే ఎత్త ఎత్తా అని ఎత్తనే లేవు.
హ్మ్! హ్మ్! అవును.
ఇప్పుడు టీచర్ వాళ్ళకి ఇప్పుడు మళ్ళా టెట్ ఎగ్జామ్ పెడతారంట.
హ్మ్! హూ!
గీ ఏజ్ లో వాళ్ళకి మళ్ళా టెట్ రాసి రిటైర్మెంట్ లో ఉన్న టైమ్ లో వాళ్ళు మళ్ళా టెట్ రాత్తే అసలు ఎట్లా చేస్తారో ఏమో.
అవును, ఎందుకు అట్లా పెడతారు? మరి ఇప్పుడు వాళ్ళకి టెట్ ఎగ్జామ్ ఎందుకు?
ఏమో అంత గవర్నమెంట్ అంతా ఆగమాగం. అయితాన్ ఇప్పుడు వాళ్ళు ఎంతొచ్చినా కూడా మళ్ళా నేర్చుకొని మళ్ళా రాత్తే. మళ్ళా రాకపోతే వాళ్ళు ఎంత బాధపడాల. రిటయర్మెంట్ టైమ్ లో ఉన్నోళ్ళు.
హ్మ్ అవును
అప్పుడు ఎట్లా పెట్టే తీసుకున్నారు మళ్ళ ఎందు పెడతాలో మరి
హ్మ్
మళ్ళీ ఇప్పుడు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లల్లో టీచర్స్ సక్కగా ఉన్నంటే లేరు గవర్నమెంట్ టీచర్స్ కన్నా ఇయ్యొచ్చు కదా పోస్ట్లు ఎక్కువ
ఆ అవును
అసలు టీచర్సే లేరు తక్కువ మంది ఉన్నారు చెప్పడానికి కూడా
అవును తక్కువ మంది ఉన్నారు ఈ పోస్టులు పడ్డ గూడా దానికి గూడా ఇప్పుడు ఇంత మంది అంటే అంత మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడంటే ఇప్పుడు రాయడానికి పోటీకి ఏది ఏ ఎగ్జామ్ అయినా కూడా మస్తు మంది పోటీ లకున్నారు
ఆ అవును
ఇప్పుడు ఆ టీసీ డ్రైవర్ అ కండక్టర్ అయినా లేకపోతే కానిస్టేబుల్ క అయినా ఆర్మీ అయినా కూడా చెయ్యాలని వాళ్ళకు ఇప్పుడు అది ఇంటికిష్ట ఇమైనా కూడా ఇంట్లో కు కుటుంబం కోసం కుటుంబాన్ని పోషించడానికి ఇ డే అండ్ నైట్ ఏ నైట్ డ్యూటీ అయినా పర్లేదు అని చేస్తే వాళ్ళు ఉ న్నారు
ఆ
ఇప్పుడు కొంతమంది చాలా మంది అ నైట్ డ్యూటీ చెయ్యలేను చెయ్యకుండా చెయడం ఇష్టం లేక వదిలేసి ఖళీ ఉండేటోళ్ళు ఉన్నారు
చా మని జాబ్స్ రాక మల గప్ ప్రైవేట్ గా చూసుకునే టలిడు ఉన్నారు
ఆ
ఇప్పుడు సాఫ్ట్వేర్ మొత్తం పడిపోతానుని మళ్ళీ ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ సైడ్ పోతలేరు
అవును చాలా మంది టైమ్ టైమింగ్స్ సెట్గాక వాళ్ళు చదివింది ఒకటైతే ఒకదానికి కూడా ఆ ఇట్లా పోవడానికి సిద్ధపడతారుి ఎందుకంటే ఇప్పుడు జాబులు రాక ఏదో ఒకటి ఎప్పుడ్దో ప్రెజెంట్ యోస్ మన సంపాయిన్చుకోవాలిగా ఏదైనా ఒకటి చేసి మనం కష్టపడాలి ఇల్లు గడవాలి లేకపోతే ఇంటి దగ్గర ఉన్నోళ్ళు ఏం చెప్తాలు ఏ ఏమ్ చెప్తాన్ది ఏం కథ ఇట్లా అని అడుగుడుగు ఆడుక్ చుట్టాలు కాబట్టి చదివింది ఒకడైతే ఒక్కదానికి పోతారు ఇప్పుడు
ఆ అంత ఆగా ఆగామైతాంది హ్మ్ మళ్ళా ఇప్పుడు రేపనీ నుంచి నుంచి టెన్త్ వాళ్ళకి ఎగ్జామ్స్ వాళ్ళకి నెల రోజులు పెట్టిళ్ళు
ఆ
ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కే డ్యూటీ పడుతది ఇన్విజిలేటింగ్ గా
ఆ
వాళ్ళ నెల రోజులు మళ్ళా ఒక్కొక్క దానికి ఫైవ్ డేస్ వచ్చింది వాళ్ళ పోయిి డ్యూటీ చేయాలి
ఆ
పద్దున పోయి ఆ టైమింగ్స్ కె
ఆ
సరేలే
ఆ సరే